ఓకేనే
మీరు రాండి ఇంతా యాడ కొనుక్కున్నావు ఉహు ఏం లే అండి దూవుకుంటున్నా మీ ఇష్టం తిన్నా నువ్వు తిన్నావా ఇట్లా వెతుకో ఏం కూర వండినావు
అవునా
మీరు ఏం వండిర్రు అండి ఏం లే చెప్పండి ఏమైందొ టాపిక్ వచ్చేసి ముచ్చ ఏందో ఆ పిల్ల ఇట్లిట్లా ఏమైందండి పొయింద మ్మ్ మీ మధ్యలో ఎక్కువైతున్నాను పెన్లు అవున హ్మ్ అవును అట్లానే ఉంటాది అండి ఉహు నువ్వు చెట్లా అంటే నాకు అది అర్థమే కాలే నాకి మ్మ్ ఎందుకండి ఎందుకొ చెప్పబుద్ది కాదనిపిస్తున్న ఆహ ఇది ప్యా పూవ్వు తెత్తండా పో
కనిపిచ్చెది నాకు ఏం కాదండి నిను
ఇంకేంటి మీరు నెంబర్ ఇస్తే చెప్నగానే ఆడ బండికాడికి వచ్చింది ఎంతసేపు ఏముంది ఆ
వర్డ వా హ పేట్ క
ఎవరికి ఏడ కర్తన్నయో వాళ్ళకే తెలుసు రా ఇదివ ఏం లేదు ఇగ డ దొడ్డు పేలు మాడకు ఉండవు ఎందుక కాదు వచ్చిండు అసలు బక్కగా అయ్యిండు ఆడకుండు ఎంటికలకు ఉంటే పైన పైన దుకలు వస్త కదండి ఎంటికలు అనేది చు జుట్టు బక్కాగా అయింది చూడండి అప్పుడు ఎంత మంచిగా ఉండే
ఉ అంటుకలు అనేది మాడకుంటయి గట్టిగా దువ్వాలి ఎంటికలకు దువ్వచ్చు
ఉమ్ ఉ నీకేడ గర్తుందో అడ తీయి దువ్వను ఆ ఉం ఉహూ ఆ తవ అదితే అదు అది ఎంటికలు ఊషిపోతయి అ ఆ వేసార శీషము
ఇమకిచ్చిన అది మటిన్నాకు రాడు
మాకోక్కటి లేవు
లేవు ఏనుంచి అత్తాయి
లేవు నాకుంటే అప్పుడు అప్పుడే దువ్వే ఇట్లా తీసుకుంటున్నాం
ఎప్పుడూ ఉండది పోతే అటు పోతే చెప్తా
ఏ చేద్దాం మనేది
పెరగాలంటే ఏం చేయాలి
అ అ అదేచ్చ అ
చిన్నదానికి నేను
సర ఇంకేంటి అండి ఇంకేం లేదు మామూలే లైఫ్ నువ్వే చెప్పు అలా పెట్టుకోండి వాళ్ళ వాయిస్ వినపడుతుంది
ఏం కూర వండుతావ్ ఏం కూర ఏం వండాలి ఏం వండుతావ్ అదే కాకరకాయలు తెచ్చిండ్రు ఆడపెట్టిండ్రు తిననే తిన్నారు కాకరకాయలు ఆ ఏమో చెప్పు తిననే తినరు మొహరం పోయిన్నారా మొన్న రాధిక ఫోన్ చేసింది ఎట్లా మాట్లాడింది ఈ అక్క
ఆ
అలోజ అవుతుందంటే ఏం లేవు ఆ ఉన్నవా ఏడన్నా ఉన్నావా అంటే ఈడనే ఉన్నా ఉన్నావా పోయినావా ఏడికి పోతా ఈడ్నే ఉన్న మొన్న వచ్చినా మీ తమ్ముని వాళ్ళు ఉండంటే ఆ వాళ్ళే ఉన్నారు ఇట్లా మాట్లాడిన తప్పు లేదనింది అది తప్పు లేదే అ ఇంకా పాది
నేను అళద్ద రాత్ర కర్గాాల
ఏంటిది
తిందాం రండి ఉ కని
ఎప్పటినుంచి చెయ్యకురా చేయరా అని చెప్పిన మళ ఈ సారి ఇలేనీతార
సైంటిస్ట్
ఉ పోకు అంటే అది పానే వాదు ఉకే సదిచ్ ఇడ్లు తీసుకొచ్చ లేక పాటు మీ చ తీసుకొచ్చుకని తీసుకొచ్చ నీ చేతికి ఏమి
అవునండి
కనిపిస్తుందా నీకి నొప్పి
నీకు శ్రమే ఉ
హహో యాడ చేయలేదు ఉ
నాకు ఉంది దీంతో నా కూడా ఉంటారు టచ్ య మీను ఇగో ఉండండి
అవును ఇట్ల క
మీస్ అయితే దాన్ని ఎట్లా దొరకా వట్టాల అన్
తీయ నేను మిస్ ఆ హు అంత మిక్స్ అయింది ఎట్ల అయిన తీయ్యాలి మాంట బా మానే పా పసులు ఉంట అంతే ఈ మామంటే నెప్ప నను చెయా ఊ నైట్ పాయింట్ తీస మతునే ఈ అత్త
అ
ఉ ఛీ ఇది సౌండ్ వత్తుంది కలుర ఫ ట్రావ ఎవరే కలే అదే అట్ల వచ్చింది అంతే ఉంటది
వంశహారం మనకు
నాకు ఇంకా సెకండ్ ఇయర్ నుంచి పోయింది
చిన్నవ్వ దగ్గర నమ మమత మాంగరి
మమతక్క జుట్టు అసలు గ్రేటే రే చాల
ఫస్ట్ టెన్త్లో వాడికి తలుతారు
ఫస్ట్ నా నెత్తిన తలంబ్రాలు పడ్డాయ్ ఎంత కో అ అ ఉ అ అంట ఎ అ ఇంకేంటి అండి
తిన్న
కాలేజ్లో ఒక తిన్నా బస ప
ముందు బ్రతుకుందేమో అనుకున్నారు
మ్ చెప్పండి పెట్ట ప్ర ధారణంగా ఇప్పుడ ఇది మాత్రం ఎప్పుడ అన్నంది ైది ఓకే అండి ఇంతటితో సమాప్తం స